హలో అ ఏంది
హాయ్ అండి ఏం చేస్తున్నారు బావున్నార ను మీరేం చేస్తున్నారు
ఆ బాగుందండి ఏంటండి ఈ సమ్మర్ బాగా వేడిగుంది ఇంత వేడిగుంది అయినా పిల్లలు ట్రిప్ కెళ్దాం ట్రిప్ ట్రిప్ కెళ్దాం అని ఒకటే ఏడుపండి
ఆ
ఎప్పుడు రావు మమ్మీ ట్రిప్ కెళ్దాం ట్రిప్ కెళ్దాం తున్నారండి
మ్ ఎక్కడికెళ్దాం అనుకుంటున్నారు
ఈసారి హైడ్రాబాడ్ గాని తిరుపతి గాని వెళ్దామని చూస్తున్నాం అండి మా కజిన్ ఉంది హైడ్రాబాడ్ లో
ఓకే
అయితే ఇంకక్కడికెళ్దామని చూస్తున్నామండి
మ్
ఇప్పుడు హైడ్రాబాడ్ లో చాలా ప్లేస్ లుంటాయి కదండి చూడ్డానికి కి ఇప్పుడు శాలాజీ మ్యూజియ మ్యూజియం అని బిర్లా మందిర్ అని చార్మినార్ అని చాలా ప్లేసులు ఉంటాయి కదండి ఎన్టీఆర్ పార్క్ చాలా మంచి మంచి ప్లేస్లుంటాయి కదండి జూ పార్క్ పిల్ల పిల్లలు చిన్నోళ్ళు కదండి జూ పార్క్ బాగా ఇంట్రెస్ట్ చూస్త తారనమాట
అవునా ఓకే ఆ
ఇంకా జూ పార్క్ ప్పుడు చార్మినార్ పై చార్మినార్ కూడా పక్కన చార్మినార్ పక్కన మా మాక్కామసీద్ కూడా ఉంటదంట కదా
అవును
అయితే అవి ఆ బిర్లా మందిర్ కూడా అ నైటయితే చాలా బాగుంటదిని చెప్పింది మా సిస్టరు
అవునండి బిర్లామందిరు నైట్ టైమ్ చాలా బావుం పాలరాయి తో ఉ ఉంటుంది టెంపుల్ మొత్తము చాలా అంటే చాలా బావుంటుంది చూట్టానికి నైట్ టైమ్ చాలా బావుం ట్యాంక్ బండ్ ఒకటి ఇక్కడ ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అని ఒక ట్టరు అది కూడా నై
ఏదైనా పిల్లలు ఈ సమ్మర్ కి వద్దంటే అస్సలు ఊరికే వెళ్దాం వెళ్దాం
మ్ ఏందీళ్ళండి మా పిల్లలు కూడా అదే అడుగు ఏం చేద్దాం అనుకుంటే ఇంటే ఇంకా నేను ఈ ఉన్నాయి కదా స్విమ్మింగ్ పూల్ అని క్రికెట్ అని డ్రాయింగ్ అని ఏ ఒకటి ఉన్నాయి కదా క్యాంప్ వాటిలో జాయిన్ చేద్దాం అని అనుకుంటు టున్నాను వాళ్ళు మరి దేనికి ఇంట్రెస్ట్ పడతారో తెలియదు మనకి
కూడా వస్తుంది విన్నారా
ఏంటండి
మ్యాథ్స్ టెక్స్ట్ అండి వేదిక్ మ్యాథ్స్
ఆ అవునవునండి వస్తుంది అవును విన్నాను
మమ్మీ లేదు మమ్మీ టిప్పుకెళ్తా టిప్పుకెళ్తా పిల్లలు
ఆహ్ ట్రిప్ కు వెళ్ళటము అంటే నేను ఏమనుకుంటున్నానంటే కొన్నాళ్ళు ఒక ఆహ్ వన్ వాళ్ళకి ఎటూ వన్ అండ్ హాఫ్ మంత్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ ఏంటంటే ఇట్లా స్విమ్మింగ్ అని వాటికి పంపించి ఆ తర్వాత వేరే ఊర్లు ఏమన్నా వెళ్దామని నేను ఆలోచిస్తున్నా మా పిల్లల్ని తీసుకొని
డి చాలా కాకపోతే చాలా రష్ ఉంటదండీ తిరుపతిలో
అవును చాలా అంటే చాలా రష్ ఏంటి బాబు అసలు అడుగు తీసి అడుగు పెట్టే అంత స్
అంటే ఫోన్ కూడా ఎలో లేదం లేదండి అందులో
ఫోన్ ఎలో ఉండదు అవును ఫోను అవి ఏం లోపలికి తీస్ కెళటానికి ఉండదండి అది అది కూడా మన ఆ సం ప్రదాయమైన దుస్తుల్లో వెళ్ళలేను జీన్స్లు అవి వేసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు అక్కడ ఆ గు గుళ్ళోకి వెళ్ళాలంటే మనం
అవునండి నేను కూడా విన్నాను చాలా మెట్లుంటాయట కదా
అవునండి ఉంటాయి ఉంటాయండి మేము తిరుపతి వెళ్ళాం కానీ ఏంటంటే ఇంకా ఎప్పుడు మెట్ల దారేంబడి వెళ్ళలేదండి ఎప్పుడు వెళిన
ఇ అసలు ఈ ఈ టైం లో వెళ్తే అసలు దర్శనం కూడా చాలా లేట్ వుతుందంటాండి మా కజిన్ ఒకళు వెళ్ళారు దర్శనాని కూడా చాలా టైం పడుతుంది అంటున్నారు
ఆహ్ ఆ మా పిల్లలు ఏంటండి అరుణాచ చలము చిదంబరము ఊ ఇదేంటి రామేశ్వరము ఆవ్ వి వెళ్దామని అడుగుతున్నారు ఎందుకంటే రామేశ్వరంలో ఏంటంటే ఇదుంది కదా సముద్రం ఉంది కదా
అవునవునండి
ది కొంచెం ఆడుకున్నట్టు ఉంటది అని వాళ్ళు ఉద్దేశం అనమాట అందుకని అటు వెళ్దామ్మా అంటున్నారు
బాపట్ల బీచ్ అనుందండి కొత్తపట్నం బీచ్ బాపట్ల బీచ్ దగ్గర దగ్గర ఉంటాయ్ అన్నమాట అక్కడ కూడా వెళ్ళాము వెళ్ళాము పిల్లలు మమ్మీ ప్లీజ్ మమ్మీ మ్మీ ప్లీజ్ మమ్మీ
ఆ
పిల్లలు డైలీ ఇదే అండి
అవునవును
కంపల్సరీ వెళ్ళామంటే కంపల్సరీ ఒక వెహికల్ వండుకొని వెళ్ళాలండి ఈ ఎండలకి ఫుడ్ కూడా మనం సో ప్రిపేర్ చేసుకోనెళ్తే మంచిగుంటదండి కూల్ వాటర్ క్యాన్స్ ఇవి మజ్జిగ గానీ
నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయలు అట్లాంటి అన్ని మనం క్యారీ చేసుకుని వెళ్ళటమే నయం
ఏం ఏంటండి ఇప్పుడు ఈ ఎండలో అసలు ఇది రోకలి బండలేగా పగిలిపోతున్నాయంటండి ఈ రోహిణి కార్తికి
ఆ
తెండగుందసలు మనం చూస్తూనే ఉన్నాం రోజు న్యూస్ లో ఆ ఇప్పుడు ఎండ దెబ్బ కొట్టి ఇట్లా అట్లా అని చూస్తూనే ఉన్నా
అవునండి
ఇంక పిల్లలకి స్కార్ఫ్ లు కూడా స్కార్ఫ్ లు కూడా పె ట్టడం మంచిదండి స్కార్ఫ్ లేయడము అవసరం ఐతే తప్ప సమ్మర్లో అసలు బయక్కి రావద్దండి అంత ఎండలు కొడుతున్నాయి అసలు
అవునండి అవును ఈ ఎండలు కాదు కాని నిజంగా పిల్లలు కూడా ఒక విధంగా ఇంట్లో ఉండి ఉండి వాళ్ళకి విసుకొచ్చేస్తుంది ఎందుకంటే అందుకనే వాళ్ళు కూడా ఎక్కడికన్నా వెళ్దాం మమ్మీ హాలిడేస్ వచ్చాయ ఎక్కడికన్నా వెళ్దాం మమ్మీ అని వాళ్ళు కూడా గోల గోల చేస్తున్నారు
అవునండి అవును
ఆ అందుకనే అరుణాచలము అట్లా చిదంబరము అట్లా వెళ్దామ అని ఆలోచిస్తున్నాము కాశీ
మెయిన్ అండి వాటర్ ఫాల్స్ కెళ్ళాలండి ఇప్పుడున్న ఇప్పుడు వాటర్ ఫాల్స్ కెళ్తే పిల్లలు కొంచెం హ్యాపీగుంటారు కదా ఇప్పు నంత హాలీ డేస్ రావాలి చెన్నై కి బ
వాటర్ఫాల్స్ ఐత్ తై ఇంక వాల్ పులిలందాయ్ అన్నమాట ఇంకేం లేదు వాల్ అక్కడ్ నుంచి రాననే అంటరు ఆ ఒగ సిమ్మింగ్ పూల్ కెళ్తేనే వాల్ ఆళ్లాల్ బయటికి రావడానికి ఓ ఇద్ ఇదవ్ తారు
అందులో అండి ఈ హాలిడేస్ టైమ్ లో ఫ్యామిలీస్ ఇబ్బుడు మనం ఒక్కలమే కుండా చుట్టాలు ఉ కజిన్ సిస్టర్సు పే మన చిన్నమ్మలు పెద్దమ్మలొస్తారు కదా అందరం గల్స్ ఎళ్తే ఒక కు ఫ్యామిలీస్ అట్ల వెళ్తే టిప్ కు చాలా హెల్ ది మే అంటే
అవును అవును అవునవును అదే జాయ్ గా వుంటుంది
అంటే ఇప్పుడు అందరం కల్స్ పెళ్ళాం అనుకోండి ఒక పండలాగ మంచిగుంటది అదే మనం ఒక్కళ్ళే గన్ల వెల్ అన్కోండి అంటే అందరూ కలిసి వెళ్తే ఎంజాయ్ గుంటది ఎంజాయ్ గుంటది మెయిను
అవునవును వాళ్ళకేంటంటే ఒగ ఓగ్ మంచి అట్మాస్ సీరనేది ఉంటే కొంచెం ఏంటంటే వాళ్ కూడా ఒగ హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటంటే ఒగ వాటర్ఫాల్స్ సే ఉంది అక్కడికెళ్తే ఆ వాటర్ లో ఆడుకోటము అదొక స సరదా వాళ్ళకి ఆడుకుంటూ ఆడుకుంటూ అవును బీచులకెల్న మ్మ్
ఇగ బీచ్ కొయ్ ఇల్లంద సైడ్ గుడా ఒకటుందండి బీచు
మ్మ్
మా దగ్గర్లో చౌ ఉన్నాయి చాలున్నయి ఇప్పుడు వి వైజా కనీ అ దగ్గర దగ్గరలోనే ఉన్నాయ్ వెళ్ళాలండి పిల్లలకి చాలా ఇ ఉ మీదే సమ్మార్ ట్రిప్పో సమ్మార్ ట్రిప్పో ఏయ్ వామ ట్రిపు
అదే అదే అదే తీసుకెళ్దమనే అనుకుంట్ నమ్ మేము అ రేపెల్లిండ్లో బయల్దేదాం అని అనుకుట్నము సమ్మర్ ట్రిప్కి లేదండి ట్రైన్కే వెళ్తున్నాము ట్రైన్ వేసారు ఇప్పుడు అరుణాచలానికి చిదంబరానికి వాటిలకి అందుకనే
అండి అలాగైతే ముందే బుక్ చేసుకోవాలండి. ముందే బుక్ ముందే బుక్ చేసుకుంటే మనకి మంచిగ సీట్ కన్ఫామ్ అవుతుం
అవునవున్ మేమ్ అంటే ఐడియా ఉంది కాబట్టి మేము ముందుగానే బుక్ చేస్ కున్నామండి
ఒకే ఆల్రెడీ ఎల్లేసారా వన్డే ఆల్రెడీ ఒకసారి ఎల్లేస్ చ్చరా
ఆ ఒక్ సార్ వెళ్ళొచ్చాం మేము అంటే మాముల్గా సమ్మర్ క్యాంప్ అన్నట్టుగా వెళ్లేదు. మామూల్గ వెళ్ళొచ్చ వచ్చాము వెళ్తే ఆ ఐడియా వచ్చింది మాకు. ఎట్లా వెళ్ళాలి ఏంటనేది ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ రావటంతో ఈ సమ్మర్ వాళ్ళు కూడా కాస్త ఎంజాయ్ చేసినట్టు అవుతదని. అట్ల అట్ల అట్ల టూర్లు వేసాం అనమాట
అవునండి
రామేశ్వరంలో బీచ్ ఉంది ఆ బీచ్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు కాస్త అదేంటంటే అక్కడ బ్రిడ్జ్ ఒకటుంది. ఆ బ్రిడ్జ్ నుంచి ట్రైన్ వెళ్తుంది సముద్రం మధ్యలో ట్రైన్ వెళ్తుంది అనమాట.
రామోజీ ఫిల్మ్ సిటీ ఐడియా ఉంద అండి మీకు
ఆ ఉందండి
అక్కడ సినిమా షూటింగ్స్ షూటింగ్స్ కూడా చేస్తారట గదండి
అవును చేస్తారండి
ఎక్కడెక్కడ సినిమా షూటింగ్స్ అన్నీ చేస్ అంటరంట సాంగ్స్ కూడా షూట్ చేస్తారంట కదండి చూడాలండి. పిల్లలు ఊర్కే ఎల్దం మమ్మీ ఎల్దం మమ్మీ
హ్మ్
ఏనై టైమ్ ఉన్నప్పుడేమో పిల్లలకి హాలిడేస్ ఉండట్లే హాల్డేస్ పిల్లల్కి హాల్డేస్ నప్పుడు ఈనికి లీవ్ ఉండద్
ఆ అదే నరసపురంలో కూడా ఒక బీచ్ ఉందండి అండి ఆ బీచ్ కూడా బావుంట్ నేన నరసపురం బీచ్ తీస్ కి వెళ్దామని అనుకుంటున్నాం ఈ సమ్మర్ కి పిల్లల్ని
ఆ హాహా దగ్గరున్నయి వెళ్లడం బెటర్ అండి పిల్లలు ఇదే ఈ జర్నీ కూడా హా కొంచెం పిల్లలు ఇరిటేట్ అవుతాం ఉంటారంటి మరి లాంగ్ కూడా వెళ్లొద్దు
విజయవాడ దగ్గర బాపట్ల విజయవాడ దగ్గర మచిలీపట్నము బీచువుగా అవి ఇవి కూడా ఉన్నాయి కదా అవి మాకు దగ్గర అవుతాయి వాటికి తీసుకెళ్దాంమని అనుకుంటున్నాం పిల్లల్ని అంటే ముందు ఈ అరుణాచలం ట్రిప్పు అవన్నీ వెళ్లొచ్చేసాక అప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్దామని బీచ్ అవుతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా బాగా వీళ్లేంటంటే టెంపుల్స్ అంటే పెద్దగా వాళ్ళు ఇష్టపడరు అందుకని ఉరు ఆ ఇదే ఇవే పెట్టే అరుణాచల్ చలం అవి వెళ్లొచ్చాక పిల్లల్ని బీచ్ అవి తీసుకెళ్దామని ఆ ఓన్లీ ట్రిప్ ఆహ్ లేదండి
మా పిల్లలు చుట్టాలంటికి వెళ్ళొచ్చిన వ్యావర్తాలు మేము ఆల్రెడీ హాలిడేస్ వస్తే మా అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్తామండి
ఆ హ్
అయినా పిల్లలు టిప్పు కావాలని అడుగుతురు మనకి
పిల్లలకు అవన్నీ పనికిరావు వాళ్ళకి ఒక మంచి అట్మాస్ఫియర్ వాటర్ అనేది అవి కనబడుతూ ఉంటే కాస్త వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు
అవునవును అవునవును
ఒక క్రికెట్ ఆడుకోవడము అట్లా చేస్తూ ఉంటారు కదా సమ్మర్ క్యాంప్ సమ్మర్ క్యాంపులు పెడతారు ఇప్పుడు క్రికెట్ అవి ఆడిపిస్తంటారు వాటికి వెళ్తారు
మాకు ఇక్కడ సమ్మర్ కంటే అవునవును మాకు ఇక్కడ బి బి ఎస్ లాగా పెడతారు అంతే అండి చర్చి లో వి వి ఎస్ ఇలాగే పెడతారు వన్ మంత్ అది పంపించను పిల్లల్ని చర్చిలో వీవియస్ స్తారవట మన దగ్గర ఇంకా పక్కన పిల్లలు వెళ్తుంటే పక్కన పిల్లలు వెళ్తుంటే పంపించండి నేను అది చర్చికి సంబంధించిందండి అది
ఓకే అదే వివిఎస్ అంటే ఏం చెప్తుంటారు అక్కడ
అంటే వాక్యాలు దేవుడు వాక్యాలు పాటలు అవి బా చెప్తా ఉంటరండి
ఓకే ఆహా
ఇంకా మనకి తెలిసిన వాళ్ళు వెళ్దాం అంటే వెళ్దామండి అంతే బాగుంటది అని చెప్ప ఇటే వెళ్ళాము అన్నమాట పిల్లలకి
ఆహా ఇంకా ఏం చేస్తుంటారు అక్కడ
ఓకే అండి మరి
ఓకే అండి సరే బై